అన్న
అవు
ఆ వినిపిస్తుందా అండి ఓకే
మాంటరివరి ఆ చిన్నడు
ఇప్పుడే కర్రీ అవుతుందండి ఇంకా టైం పడుతాంది మేము తినాలంటే
ఎప్పంట ఏదరు ఏం మాట్లాడినా
ఏం టాపిక్ లేదో స్కూ లో గురించి మరి మీరు
విష
ఆ వాయిసు లేదు అస్తలేదు
రప్ప
ఆ
ఇ క్ష
దేని గురించి దేని గురించి ఆ సరే చెప్పండి స
అ ఇంపిస్తుంలో
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందా అండి చెప్పండి
రు
పిచ్చే దాల్ ఉనో హెనా
చెప్పుండి ఎలా చేస్తారు కర్రీ
కర్రీ ఇప్పుడు మేము చికెన్ కర్రీ చేస్తున్నాం
మరి దాని గురించి
చికెన్ ఎట్లా అనేసి అంటే అది ఎమంటరు కష్ కస్ అనేసి ఉంటది దాన్ది దాన్ ఇట్ల చికెన్ లేసం మసాల కొందరు వేసుకుంటరు కొంద రేస్ కొరిమేమయితే ఆ దే మంటరు ఇక మంచిగా కర్రీ గ్రేవీ రావాలనేసి అని కష్ కష్ అది మిక్స్ షిలో పడతామండి కష్ స్లో ఆటో మ ఆనియన్స్ కు ఇంకా లవంగ్ ఇలాచి అవన్నీ మంచిగ వేయించి చ్చి ఆ తర్వాత అవి మిక్సీ పట్టి కొంచం ఆయి లేసి తర్వాత
మ
ఉహు ఆ వెల్లుల్లి పేస్ట్ వేసి అది మంచిగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఒ ఆనియన్ వేపి అది ఫ్రై అయిన తర్వాత ఏదైతే పేస్ట్ ఉందొ అది వేసి ఫ్రై అయిన తర్వాత అది మంచి చికెన్ ఎస్తాం ఉప్పు పసుపు
దాన్ని మళ్ళి నడి సర్వర చికెన్
ఆయ్ అయ్
చికెన్ ఫస్ట్
ఏమన్నారు మీ వాయిస్ డల్ వస్తుంది క్లియర్గా రావట్లే
మ్యాగ్నేట్ చేస్తారు గదా మ్యాగ్
ఆ మేం మ్యాగ్ నేట్ చేయమండి అది అది ఆయిల్ అని అన్ నీ లేచిన తర్వాత పసుపు ఉప్ ఉ పసుపు ఉప్పు హల్దీ అదంతవేసి అది ఫ్రై తర్వాత మళ్ళీ కొంచెం వేరేది మాస్ అది వేసిన తర్వాత ఫ్రై అయితా ఉంటే అప్పుడు చికెన్ వేస్తాం మ్యాగ్నేట్ చేసి ఉంచుకోం కొందరు వేసి ఉంచుకుంటారు మ్యామ్ డీ ఫ్రై చేస్తే అట్లా ఎస్ తం కర్రీ అయితే చేయ్యం అట్లా మ్యాగినేట్ చేసి ఉంచుకోం
ఓహా
ఉ
ఉహ్
అది మంచిగా ఫ్రై ఒక టెన్ మినిట్స్ వరకు ఆదాన్ మొత్తం అది మసాలాలో మంచిగా వేగనీయాలి ఒక టెన్ మినిట్స్ వరకు అది ఫ్రై అయిన తర్వాత్ త్త కొత్తిమీర్ వేసి ఒకవేళ ఇంకా కొంచెం సూప్ లాంటివి కావాలంటే కొన్ కొంచెం వాటర్ వోసుకోవాలే గ్రేవీ గ్రేవీనే ఉండాలనేసి అంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత దింపేసుకోవాలే
ఓకే ఏం
సెమేనా సేమ్ ప్రాసెస్ మీ దాంట్ల స్పెషల్ అంటే ఏమున్ దది
అందులో ఏముంటాయండి పప్పు చేస్తాము చారు చేస్తాము ఆర కర్రీ చేస్తాము స్పెషల్
అది ఎవ్రీ డే ఉంటదా పప్పు
ఎవ్రీ డే ముద్ద వేయండి ఎవ్రీ డే
ఓకే ఓకే ఓకే అంటే ఒకక్క ఈవెంట్ లో ఇప్పుడు మాకు ఒక ఈవెంట్ వచ్చింది అంటే స్పెషల్ అంటే మాకు స్వీట్ మళ్ళీ చికెన్ మటన్ బిర్యానీ వాటిల్లో ఏమన్నా ఉంటది అట్లా అనేసి మీకేముంటది
వావ్ మా ఇంట్లో ఉంటే పన్నీర్ కర్రీ
ఓకే ఓకే పన్నీరు ఓకే ఉహూ హూ ఓకె ఓకే ఇంకా
మొత్తం ఇడా స్వీట్స్ కర్రిస్
ఓకే ఓకే ఉహు హు
లేవి
ఉహు ఆహా ఓకే అట్లా ఉంటది
ఉమ్
ఉహుమ్ మాకు అలా కాదు ఏదైనా ఈవెంట్ అంటే ఏదైనా ఫంక్షన్ అంటే ఫస్ట్ మేము చేసేది చికెన్ మటన్ పిష్ మళ్ళీ బిర్యానీ మళ్ళీ తహారీ అనేసి ఉ టంది ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా మీరు
వెజిటేబుల్
ఓకే ఓకే వెజిటేరియన్ ఆ ఓకే
వెజ్ బిర్యాని తింటా
బిర్యానీ తింటారు
ఎంకె రైస్
ఉహు హుమ్ ఉమ్ ఓకే మీ వైఫ్ గారు ని తరమరిచ్
నా వైఫ్ గారు తింటారు
తింటారా మ ర ఇంటర్ మీ మీ మీకు తెలివాలే చెప్పార మీకు తినండి అని చెప్పారా తను
ఆ
ఆ
మాకు ఇంట్రెస్ట్ లేదు
ఓకే
నువ్వు చెప్పవని మా మా మాకు తినాలనీలేదు
ఏమన్నారండి
నాకు తినాలని లేదు కాబ్బటి నేను తినను
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే
ఇంకా ఇంకా ఏమి చేస్తారు
ఇంకా మా దాంట్లో నేను అదే చెప్తున్నా కదా ఫిష్ అయినా ప్రతి ఒక్కటి ఇంకా మా ఫెస్టివల్లో కానివండి ఏదైనా డే బై డే మా ఇంట్లో పక్కా చికెన్ మటన్ ఎగ్స్ ఎగ్స్ ఫ్రై ప్రతి ఒక్కటి అట్లనే ఉంటదండి. ఎత్తుకు కో మేము పప్పు తినడం కూరగాయలు తినడం మాయనే అసలు తినారు అట్లా తక్కువ రేరు ఎపుడో ఒకసారి అట్లా చేసుకుంటాం అన్నమాట ఆ కూరగాయలలో కూడా కొన్న తింటారు ఆయన
ఓకే
హుమ్ మీ కల మనం తేలేకుండా ప్రతి ఒక్కటి తింటారా మీరు
అ ప్రతి ఒక్కటి తింటా నాన్ వెజ్ తప్ప
ఓకే ఓకే ఓకే నాన్ వెజ్ తప్ప ప్రతి ఒక్కటి తింటారు. హు హు హుమ్ ఆ ఏమన్నారండి
స్పెషల్ పన్నీరు కర్రి ఉంటంది
ఆహా మీ దాంట్లో స్పెషల్ అంటే పన్నీర్ కర్రీ ఉంటది ఓకే బాగుంటది పన్నీరు కర్రి
హ హ్మ్ ఇంకా చెప్ప
ని ఏ ఇంకా ఏముంది మీ బాబు స్కూల్ కి వెళ్తారా
లేదండి ఇంకా వెళ్ళలే వాళ్ళు స్కూల్ ఏజ్ రాలే
బాబువా
హలో వెళ్తారా మీకు పెళ్
ఓ ఆ వెళ్తారు మాకు పాప బాబు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళరు ఇద్దరెళ్తారు స్కూల్కి పాప ఆ యూకేజి బాబు నర్సరీ పా పాప యూకేజి పాప ఆ పాప యూకెజి బాబు నర్సరీ
ఏ స్కూలు
బాబు ది ఫాతిమా పాపది ఆ వి ఐ పి స్కూల్ అనింది
ఓకే
హ్మ్ ఇద్దరూ ఫస్టు ఆ ఈ వి ఐ పి లోని ఉండే అలవాటు కావడానికి వేసిన గాని పాప ఇక అక్కడనే ఉంటానని ఇది జేసిన తర్వాత ఆమెకు అక్కడే కంటిన్యూ చేస్తున్నా బాబుకి చేంజ్ చేపిచ్చిన
ఓకే ఓకే
హ్మ్
మాజవుతు నా అమరి
ఆ ఓకే బెటర్ అండి. చదువుతున్నారు
బా చెప్తున్నారు అటనా స్కూల్లో
ఆ ఫాతిమాలో బా చెప్తున్నారు ఈ వి ఐ పి లో కొంచెం బెటరే అనుకోండి ఇగో మన పిల్లల మీద కూడా డి ఫ్రెండ్ అయితది కాబట్టి ఓకే బెటరే
ఏంద్
ఆ ఏమన్నారు
కర్రీ అయిందా కర్రీ అయిం
కర్రీ అవుతుంది ప్రాసెస్ లో ఉంది తొందరనే కాదు కొంచం దానికి ఒక ట్వంటీ మినిట్స్ అన్నా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా టైం కావాలి
అవ్నా
అవునవును
అవ్న్నండి
మ్మ్
ఇప్పుడు మీరేం చేసారన్నాన్నరిప్పుడు
ఏం చేయలేదండి ఖాళీగా ఉన్నా మీతోనే మాట్లాడతన్నా
ఓకే ఓకే ఓకే
హ్మ్
అవునా ఓకేఒకే ఒకే ఒకే బాబుతోటున్నారా
మ్మ్
బాబు అన్ని తింటాడా అన్నం తింటాడా కర్రీస్ అన్నీ తింతాడా
ఏసీం కార్డ్ అంటే పప్పన్నమ్ తెల్సి కూడా ఇగా ఆలే ఇంకా హ్మ్ టూ పర్స్ కూడా అవలే గా అంద్ ఇంకా ఆ పేట్
ఎప్పుడుంది బర్త్డే ఎప్పుడుంది బాబుది
జులై రేన్
ఓకే ఓకే జులైలో ఉంది ఇటు టు కంప్లీట్ ఎప్పుడు అంటే ఈ ఇయర్ వేస్తారా నెక్స్ట్ ఇయర్ వేస్తారా
ఆ రేపు ఏ ఫస్ట్ వెళ్తాం
ఓకే ఓకే ఓకే
ఇంకా అండి మా
ఆ ఆ
మీతో మాట్లాడినందుకూ బాగా అనిపించిందండి మళ్ళీ చేస్తాను
థ్యాంక్ యూ అండి ఓకే అండి ఓ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి ఆ ఏట్లాటీ